హలో
ఏం చేస్తున్నావ్
ఏం లేదే కూర్చున్నా ఆ ఫోన్ చూస్తున్నా రీల్స్ చూస్తున్నా
అవునా ప్చ్ ఉ
బాగా హెడేక్ వస్తుంది ఎందుకు అయిండొచ్చు నే
ఆ ఫోన్ చూస్తున్నా అన్నావు కదా మరి దానికి ఇట్లా రెస్ట్ లెస్గా ఏమన్నా ఉన్నావా
యాక్చుల్లి ఎందుకో ఈ మధ్యలో అసలు బాగా ఫోన్ కి అడెక్ట్ అయిపోతున్నా తెలుసా నేను
ఇంకా అయ్యో చూడొద్దు దాని వల్ల నిద్ర ఉండదు ఆ లైటింగ్ ఎఫెక్ట్ వల్ల ఏమంటరు మన స్క్రీన్ ఎఫెక్ట్ వల్ల కళ్ళకి ఎఫెక్ట్ అవుతది
నిజంగా కూడా ఆ నిజంగా కూడా నాకు ఎవ రైనా దూరం నుంచి వెళ్తుంటే నాకు సరిగా కనిపించట్లేదు వాళ్ళు మొత్తం మబ్బు మబ్బులా కనిపిస్తున్నది తెలుసా మొత్తం ఏదో కళ్ళకి అడ్డు తెర కట్టినట్టు కనిపిస్తున్నది
అయ్యో అయితే ఎఫెక్ట్ అవుతున్నట్టే కొంచెం సైట్ సైట్ వస్తది తెలుసా అట్లా ఇంకా స్పెడ్స్ వాడకపోతే ఇంకా సైట్ పెరుగుతదంట
ఓ మా అమ్మాయి ఎట్లాన్నా దీనికి సొల్యూషన్ ఏమై ఉండొచ్చు
ఏమో అయితే ఒకసారి అయితే చెక్ చేపించుకో ఓ వెళ్ళి డాక్టర్ దగ్గర ఇట్లా వాళ్ళు ముందు పెడుతరు కదా ఆల్ఫాబెట్స్ అవి చెక్ చేపిచ్చుకుంటే మరి ఐస్ కెమాన్న ప్రాబ్లమ్ ఉందా సైట్ వచ్చిందా లేదంటే నార్మల్ గా ఉన్నాయా తెలుస్తది కదా దాన్ని బట్టి వాళ్ళు ఇస్తారు స్పెడ్స్ వాడితేనే కొంచెం తగ్గుతది లేకపోతే సైట్ ఇంకా డే బై డే పెరుగుతూనే ఉంటది ఉమ్
అసలు ఎట్లా అంటే కళ్ళ లో నుంచి మంటలు వేడి వాటర్ ఆ వేడి వాటరు ఎంటే పోయ్యి మీద హీట్ చేసినట్టు వస్తున్న ది తెలుసా వాటర్ కళ్ళు రెడ్డిష్ అయిపోయినయ్ బా గా
మరి అంతగానము ఎందుకు చూస్తాన్నవు ఫోన్ అవాయిడ్ చేయ్యాలి నైట్ తొందరగా పడుకోవాలి అసలు నైట్ స్క్రీన్ అసలు కళ్ళకు మంచిది కాదు
అసలు ఏంటో తెలుసా ఎంత పడుకున్నా మన్న కళ్ళు మూసుకున్నా అస్సలు నిద్ర పట్టట్లేదు ఈ మధ్యలో
ఒక సెవెన్ మినిట్స్ నువ్వు ఇ ట్రిక్కు విన్నావా ఒక సెవెన్ మినిట్స్ అంటా మనం అట్లనే ప్చ్ నిద్ర పోవడానికి ట్రై చేసి కళ్ళు మూసుకున్నట్లనే పడుకుంటే ఆటోమేటిక్ గా నిద్ర వచ్చేస్తదట అదే నిద్ర పట్టట్లేదు కదని టూ మినిట్స్ కే మనం ఫోన్ చూసినాం అనుకో ఫోన్ వల్ల ఇంకా మనం ఎఫెక్ట్ అయితమాట నిద్ర ఇంకా రాకుండా ఉన్నది పోతదట
వామ్మో ఇది కూడా అసలు ఎంత అయితే నేను కూడా ఒకసారి ఇట్లా ఒక ప్చ్ ఒక ఫ్రెండ్ అడిగితే ఊకే ఇట్ల నిద్రకు అడక్ట్ అంటే నిద్ర పట్టట్లేదు ఫోన్కి అడక్ట్ అయిపోయినా చెపితే ఆమె నాకు ఇంకొ స్టోరీ చెప్పింది తెల్సా
ఏమైంది ఏంటిదంట
అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కొడుకంట ఆయన ఫోన్ యూస్ చస్తూ ఫోన్ చూస్తూ పిచ్చోడ అయిపోయిన్నాడు మొత్తానికి ఇగ
అవును కొంతమందికి అసలు మాటలు కూడా తొందర రావట్లేవు అట్లా కూడా ఉంటది వాళ్ళు అదే చూసి వాళ్ళకి కొంతమందికి ఇట్లా టీవీ ఫోన్ వడం వల్ల లాంగ్వేజెస్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారండి ఏం మాట్లాడాలో తెలివక కిడ్స్
అంటే ఇప్పుడు లాంగ్వేజెస్ లో అడ్వర్టైజ్మెంట్ లో టైప్ ఆఫ్
ఆ అదే ఇంగ్లీషు హిందీ ఇట్లా కొన్ని అట్లా వస్తున్నాయి కదా తెలుగు అలా ఏది మాట్లాడలేద ఒక క ఫజ్ అవుతున్నారంట మా మాటలు కూడా లేటుగా వస్తున్నాయట ఆ సరిగా తినకపోవడం మళ్ళా ఏమంటారు వే గేన్ కాకుండా ఉండడం ఇవన్నీ ఎఫెక్ట్ పడుతున్నాయంట పిల్లలకి
మరి అట్లయితే ఎట్లా ఇప్పుడు ఇప్పుడు ఈ జనరేషన్ లో ఇక అయినా ఎందుకు అంటే జనరేషన్ ఫాస్ట్ అయివుతుంటే కంప్యూటర్ మైండ్ సెట్ కంప్యూట మైండ్ సెట్ అని పిల్లల్ని తో తోస్తున్నారు గాని కానీ టీ వికి అంటే ఇక్కడ సిస్టమ్ వాడడం తప్పు కాదు
కాదు లిమిటెడ్ గా ఎంత అవసరమో అంతే వాడాలి ఇప్పుడు పిల్లలకంటే దేనికి కొంతమంది చూపియాలి కొన్ని నేర్పించాల ఏంటిది ఆల్ఫాబెట్స్ రైమ్ అంత వరకే ఇ మళ్ళ ఎక్కువ ఇచ్చిన కూడా అలవాటు పడిపోతారు అడిక్ట్ అయిపోతారు దానికి ఎట్లా తయారయాలింటే కొంతమంది పిల్లలు అది చూపిస్తేనే అన్నం తింటారు నేను మొన్న హాస్పిటల్ కి వెళ్తే వాళ్ళ మమ్మీ త తినిపించేటప్పుడు ఫోన్ పట్టుకు ఉంటం అబ్బాయి ఆ ఏమంటారు ఈవెన్ వాష్రూమ్ పయినా కూడా ఫోనే ఉండాలంట అంత అడిక్షన్ లో ఉన్నాడు ఏడిస్తే చాల ఏమంటే ఫోన్ ఇట్లా ఇస్తాళ్ళు ఆ ఫోన్ లాక్కుంటంటే ఇంకా డబల్ ఏడుస్తాండి ఆయన
అసలు అది కూడా మస్తు దారుణంగా అయిపోతుంది తెలుసా ఎందుకంటే నేను కూడా చూసిన వామ్మో అసలు మా బాబు కూడా మా పిల్లలు కూడా ఒక టూ త్రీ టైమ్స్ అట్లనే ఫోన్ ఇయ్వకపోతే బాగా ఏడ్చీరు
ఆ
బాగా ఏడుస్తారని ఇట్ల అయితే లాభం లేదని ఇక వాళ్ళతో బాగా టైమ్ స్పెండ్ చేయడం స్టార్ట్ చేసినా ప్లస్ అంటే చిన్న చిన్న ఉంటాయి కదా కిడ్స్ టాయ్స్
ఆ అవి ఇచ్చి కొంచెం వళతోనేమోనా యాక్టివిటీస్ చేపియడం ఇట్లా చేస్తా ఉంటే వాళ్ళు
ఆ ఇక అట్లనే వాళ్ళ కొన్ని యాక్టివిటీస్ చేయిచ్చు కుంటూ వాళ్ళతో కూడా నేను కూడా గేమ్ ప్లే చేస్తున్నా
ఆ అట్లా కొంచెం వాళ్ళకి ఫోన్ అవాయిడ్ చేసినట్టు ఉంటది వాళ్ళు కూడా కొత్తవి ఏమైనా నేర్చుకుంటారు
అదేయిటింది ఎందుకంటే అంటే యాక్టివిటీస్ చేస్తే అటు వాళ్ళ బాడీ మసాజ్ అయినట్టు అయితుంది మళ్ళీ పేరెంట్స్ తో టైం స్పెండ్ చేసినట్టు
పే అవును మనం కూడా వాళ్ళకి కొన్ని చెప్పాలి ఎంత స్కూల్లో టీచర్స్ చెప్పిన కూడా మనం కూడా పట్టించుకుంటేనే వాళ్ళకు ఏమంటారు మైండ్ సెట్ కొంచెం డెవలప్మెంట్ అవుతుది
అదే దాని వల్ల కూడా నిజంగా నాకు కూడా అమ్మో కానీ నాకెంత భయం వేసింది తెలుసా ఒకా ఆ అంటే వన్ వన్ అండ్ హాఫ్ వీక్ సరిగా ఫుడ్ఎ తీసుకోవలే తెలుసా మా బాబ్ బాబ్ అయితే నాకు వాడికి ఏమన్నా అయితాద్ ఏమో అని టెన్షన్ పడుతుంటే తీసుకోపోయినాము ఇక బాగా ఇబ్బంది పెడుతుందని డాక్టర్ దగ్గర తీసుకోపోతే డాక్టర్ అస్సలే అబ్బాయ్ ఫోన్ చూడడం వల్లనే ఇంత మెంటలీ డిస్టర్బ్డ్ అయిపోయిండు మీరు కనుక ఇట్లనే కంటిన్యూ చేస్తే మాత్రం అబ్బాయికి ఆ ప్రాణలకే ప్రమాదం అదని చెప్ పీరు
ఆ అట్లానే మా ఇంటి ముందు కూడా ఒక చిన్న పాప ఉంటది ఆమె ఆ ఫోన్ చూస్త్ చూసి చూసి ఆ మా ఫేస్ అయితే ఇట్లా ఉబ్బేది కళ్ళు ఉబ్బేటి ఇట్లా వాసినట్టు ముఖము కళ్ళు అ
వామ్మో ఎంత ప్రమాదం ఫోన్ అంటే
వామ్మో చాలా అసలు అందుకే
సడన్ గా ఫో కాల్ వచ్చినా ఎవరైనా కాల్ చేస్తే ఫోన్ కూడా ఇయట్లేరు మళ్ళీ ఆయా సడన్ గా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతే వీళ్ళ మైండ్ అంతా స్విచ్ ఆఫ్ అయిపోయినట్టు చేస్తూరు మొత్తం
అవును మరి అడిక్షన్ అంటే అట్లనే ఉంటుది కదా వాళ్ళ ఇంట్రెస్ట్ మొత్తం మొత్తం దాని మీదనే కాబట్టి ఆ ఇక వాళ్ళకు ఏదో పోగొట్టుకున్నట్టు అనిపించి వాల్ వాళ్ళు కూడా అట్లనే బిహేవ్ చేయడం లాంటివి చేస్తారు ఇక ఏం చేస్తారు మరి అంత అడిక్ట్ అయిపోయి ఉన్నారు వాళ్ళు పిల్లలు అందుకే మనం ఎంత జంన్ రేషన్ ఎట్లున్నా కూడా కొంచెం మన యాక్టివిటీస్ స్కూలో యాక్టివిటీస్ అన్ని మెయింటైన్ చేయాలి ఎప్పుడో రైమ్స్ నేర్పియడానికి వాళ్ల కొంచెం అర్థం కావడానికే చూప్ ఇయాలీ తప్ప అసలు ఫోన్ ఇవ్వద్దు నార్మల్ గా
అది కూడా వాస్తవమే అండి ఫోను వాడడం తప్పు కాదు కానీ దాన్ని వాడే
ఆ విధానం అవును కొంచం కొంచం టైమ్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చాలు ఇంకా వాళ్ళకి అవసరం లేదు
అదే కదా పిల్లలు కోరుకునేది కూడా గవే కదా మా మమ్మీ మా డాడీ కలిసి నాతో టైమ్ స్పెండ్ చేయాలి అది ఇది అని అనుకునేది కూడా వాళ్ళ అదే కదా
అవును ఈ రోజు కానీ పిల్లలతో పాటు పేర్ పేరెంట్స్ కూడా కొంతమంది తప్పు ఉందిరా ఎందుకంటే వాళ్ళు పిల్లల్ని సరిగ్గా పట్టించుకోకపోవడం ఊరికే వాళ్ళు మొబైల్ చూస్తూ ఉండడం వల్ల వాళ్ళ పిల్లలు కూడా ఆ ఇప్ ఇప్పుడు మా మమ్మీ డాడీ ఫోనే చూసుకుంటారు కదా మేము కూడా అట్లనే చూసుకుంటాం ఆ ఇంకా వాళ్ళకేం తోచక మనం ఏమి చేస్తే వాళ్ళు అది చేస్తారు కదా ఆ కొంతమంది పేరెంట్స్ పట్టించుకోకపోవడం
ఆ ఆ మధ్యలో నా పరిస్థితి కూడా గిట్లనే అయింది తెలుసా పిల్లలకి ఫోన్ ఈ కుండా నేనే ఫోన్ చూసుకుంటూ ఉండడం వాళ్ళని ఆడుకోపోడ్రీ అని అంటే వాళ్ళు వెనుక నుంచి వచ్చి నన్ నా నా ఫోన్ లో నుంచి నా అంటే చూడ్డం ఇట్లా
ఉమ్ ఆ అంతే ఇంకా ఆ కొంతమంది ఇప్పుడు ఎట్లున్న రంటే ఇప్పుడు ఫాదర్స్ కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఆఫీస్ క వెళ్ళి వస్తారు కాబట్టి కాబట్టి వాళ్ళకి ఏమింటది ఆ డైరెక్ట్గా పా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యదో తినడం ఫోన్ స్క్రోల్ చేసుకుంటా ఉండడం పిల్లలతోని టైమ్ స్పెండ్ చేయకుండా అప్పుడు పిల్లలు ఎట్లా ఫీల్ అయితర్ తారు ఉచ్ వాళ్ళ డాడీకి వాళ్ళకు కనెక్షన్ కొంచెం దూరం అయితది కదా
ఆ బాగా లోన్లీ ఫీల్ నెస్ వచ్చి పేరెంట్స్ మీద నిజమైనవ్ ప్రేమ కూడా ఉండకుండా పోతుంది అందుకే ఇప్పుడు పేరెంట్స్ ని కొట్ కోట్టడం తిట్టడం లాంటివి చాలా మంది చేస్తూనే ఉన్నారు పిల్లలు
అవును ఇది కూడా కరెక్ట్ అందుకనే ఆ ఫోన్ చూసే టైమ్ లో కాసేపు పిల్లలతోనే ఆడుకున్నాం అనుకో ఓ వాళ్ళతోని కలిసి తినడం అన్ని మనం చూసుకోవడం వల్ల కొం కొంచెం టైమ్లో నైనా వాళ్ళు నేర్చుకుంటారు కొంచెం సేపు ఆడుకొని వాళ్ళు పడు కుంటారు అయిపోతది కానీ ఇగ కొంతమంది అసలు పట్టించుకోవట్లేరు పేరెంట్స్ కూడా అంద ఇప్పటిక్కూడా పిల్లలు ఫోన్ కడిక్ట్ అవ్వాల్సి వస్తాంది.
ఈ ఫోన్ చూసే పాత్రలల్లో పిల్లల్ది ఎంత తప్పుంటదో అంతకు మించి డబుల్ పేరెంట్స్దే తప్పుంటది.
అవును పేరెంట్స్ నుంచే కదండి మరి పిల్లలు నేర్చుకునేది
స్మార్ట్ ఫోన్ అవసరమా పిల్లలకి అంటే పేరెంట్స్ కి ఆ ఎస్పెషల్లీ చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పిల్లతల్లులకి ఎలాంటివి సరే ఏదన్న ఇంపార్టెంట్సే మెయిల్స్ పెట్టడము. అట్ల పంపియడము విన్న ఉన్నప్పుడు పర్లేదు గాని నార్మల్గానైతే పెద్ద పెద్ద ఫోన్స్ కూడా వాడడం కరెక్ట్ కాదు కదా వాళ్ళ ముందు
అవును అది గూడ గట్ ఎంత జనరేషన్ ఫాస్ట్ ఉన్నా కూడా ఈ ఒక్క విషయంలో మాత్రం పేరెంట్స్ పిల్లల విషయంలో స్ట్రిక్ట్ గుండాలి అప్పుడే వాళ్ళు కొంచెం అన్ని నేర్ చ్చుకోగలుగుతారు. అదేగా ఇప్పుడు కొంతమంది వీడియో గేమ్స్ అని ఆడుతున్నారు ఫోన్లో